హలో అదే మూవీ చెప్తున్నాను కంటిన్యూ చేయ్ మళ్ళ
బస్సు కోది ఉంటది
హ్మ్
ఇప్పుడు పొతే ఇంటర్వ్యూ ఉందా అే చెప్స్ తాళాలు తీసుక అన్నీ తీసుకొని పోత ఉంటంది పైకి అంటే చెప్స్ తాళాలుపనియానికి పోతునా చెప్స్ తాళాలు తీసుకొని పోయి బిల్లి మీరు పోతుంది బిల్లి మరుకు పోయి ముసిటన్
అంటే అంత అంత దూరంవ్ పోలేరు కదా కావాలని సతాయించడానికి వస్తుతుంది
ఉ అట్లా సది ఇ ఇంతచ్చేసరికిఊంత పోలీస్ క అ ఇవాళ డాడీ దతారు ఇట్లా హీరో వాలడాడీ మీకుసువాలనేది అంట ముక్క కోసం ఇట్లా ఇంతమంది పర్సం చేస్తు ఇట్లా అని సార్కి హ క దసో ఒప్పుకుంటది ఈ హీరో లొపల అతను వె చిుట్టడ పోస్ చిుట్టేను చెత్తగాల్ల ఏబీ ష్ పోయిక్కడ హూమిచ్చరి నవాడిక్క భూమిరి
అ
అతే మస్తులు తప్ప అంటే హీరోగా వస్తుడి తప్ప పైన ఉన్నది చినాడ ఉరుని కదవ అడుతు ఇవదనే హమ్ పపిచ ఇ ఇడ పెట్ట విశేష పై చెయ తీసుకుపోవాలి అని లేత బా పడి ఎప్పుడురు ఎప్పుడువు అదే ఒకరే తీసుకోద ఇ ఆయన అయన పోయాలి చెప్ ప్పశంత పైసలు ఇ ధన్వాద ధవాతన అలా ఫ్రెండ్ వస్త ఇంతక సస్ పో తార పో అ రు ఆరంద ఇప్పు ఓకే ఇ రజస్ట పకాయా అ వాడ పని చేస్త ఇ పైస ధమా హటల్ గట్టాను అంటే పరుపది అన్ని రోజులు ఫుడ్ అని ఇస్తే అన్నట్టు ఇట్లా అ కాని వసుంటని చెప్పుపోతూ ఉంటారు ఒ రోజు ఒక బ్యా నళన వతుంది
ఆహా అవునా ది నేను ఇంట్రోల యోచన
ఉ కు కుక్క కాంపిటిషన్ అే పోటిగా అ చ ద కిందికి గ్యాప్ ఉంటే ఆ గ్యాప్ జరుకుడు వెళ్ళుడు పట్టుకోవుడు అట్లా ఏం చేస్తరైతే ఏ ప ట్టు దొరకుతది కదా దొరికిన నాక పోతారు ఇక ఎవరైతే తీసుకుంటరొ ఆయన పెద్ద రౌడీ లెక్క గన్ లు ఉంటయి మొత్తం అట్లుంటడు ఆయన. ఆయన ఏం చేస్తాడు కుక్కలకు టైనింగ్ ఇస్తడు. ముఖం మీద బ్యాన్ పడ్తే ఏ తీసుకొని పోతాడు ఒక ఆయన ఆప్పొసిట్ ఆయన
ఆ హ్
ఆపోజిట్ అయన కాడనే ఉంటది ఆ కుక్క నువ్వు ఎప్పుడు వరకయితే గెల్ ఏందీ ఏది చెపు అదిం గుల్ కుక్కనే కుని గెల్ వాలె బయట తూని బరీ పకని అ ఇ మొత్తం ఒక రోజయితే ఇ కుక్కర్ బిస్కట్ దీనికేస్తాడు ఆడ పాండీచేరి కాడ వచ్చేస్తే మంచూరి నడుస్తది ఫుడ్ ప్రియుడు తిని మంచిగ క జరా ఇసుకు తీసుకునే విదాన్ని అంటే నిలబెట్టి ఇంకేదో స్టార్ చేస అడిల
అంటే అది దేనికి బిస్కెట్లకి నొమ్ముతయండి
ఆ దాని పేరు ఏమో ఉంటది ఇది లియో కాదు అది కాదు చెప్తాగు నయమార్ ఏ మార
అయి
ఆ ఇది హీరో పోశెసరికి ఏ తను దన్ చూపిస్తాడుగా ఇ కుక్క ఇతరు ఇట్టార్ కొచ్చేసరికే దొరక్తది సరే ఏ పోత పో ఇట్ల ఫిఫ్త్ పోయే కాంపిటీషన్ ఉండది అని చెప్పి ఉండు ఇవి అని నేర్చుకొని అప్పటి వరకు నక్ పని ఉండడి ఏదియడంలో
అందుల నేను లాస్ట్ సీన్ చూసిన కొంచెం ఇ ఏంటంటే అది ఇంకొక కుక్ ఉంటది కదా అది కింద పడిపోవడానికి ట్రై చేస్తుంది కింద పడిపోవడాకే ఉంటది ఇంకా ఇదే బెల్టో సంథింగ్ ఏదో ఇచ్చి బెల్ట్ అస్తే అది ఇదే హెల్ప్ చేస్తది హెల్ప్ చేసినంక ఆ కుక్కది ఇంకా ఇం ఇదో దాకో హెల్ప్ చేస్తది సథింగ్ పోషినంక లాస్ట్ కి అది ఆ ఇది కుక్క హెల్ప్ చేస్తంది అనమాట లైమన్ హెల్ప్ చేస్తంది ఆ కుక్కకి హెల్ప్ చే ఇంక ఆ రుక్కుట పోతుది అది ఏదైతుందో బ్రీడ్ కుక్క అది ఏమో అది ఫస్ట్ పోతది దీనికి ఏమో తట్టు తాకి ఆగిపోతది కనీ అవి విశ్వాస తోని అక్కన్నే ఆగిపోతది కదా ఆ ఇక సైడ్ కై పోయిన తర్వాత ఇది అది కూడా అది ఆగంగానే కూడా ఇదేం ఉరికిపోదు మళ్ళా అది సైడ్ కయి
ఎంతి చేసి ఏం ఉంది ఇగ రకుల్ పూజా ఒక మెడిలైఫ్ కాటి దంక ఉంటది ఉంటది
ఉమ్
అప్పటికంత ప్రేమ ఉడుగాదు కథ్ దానికి తిన్న జస్ట్ అట్లా కోడి కళ్ళు వడుతుంది ఆ కోడి గురించి ఆ రప్ప పెద్ద గోడు ఉంటది ఏ దుక్కద గ టు ఆ రేడియో అది ఎటో పోతంది తెలీదా తిపుత ఉంటారు ఇగ కార్ అడ్కి రీచ్ అయిపోడుతుంది ఆ జంపులనేగా
ఉమ్
ఏ తీసున్న క్లాస్ కట్ తీసుకుంటనే హీరో వాళ్ళకి పైసల్ వస్తాయ్. ఆ ఆ రౌడి గాడు ఎందుకు ఇడిసిపెట్టిందు అంటే, ఆ కుక్క అంటే ఆ చిన్న పాపకి ఇష్టం ఏది ఎవరైతే ఆపోనెంట్ తీసుకున్నారో మసాలా ఏసీ ఏంటి ఆ చిన్న పాపడి ఇష్టం చిన్న పాప కోసం అట్ల స్ట్రీట్ డాగు తో అందరు ఎక్కిస్తారు నక్ ఒక దాని కాదు అంటే నూరు కప్స్ ఉంటాయ్ నూరు కప్స్ కి ఇన్ని ఏది ఒక బాల్ పెడతారు ఆ బాల్లు తిప్పుతుంటారు రిపీట్ ఏసీ ఉంటె ఇక్కడా డ్రెస్ ఏది ఉమ్ ఇగో టూత్బ్రష్
ఉహ్ ఉమ్ ఆ అది ఇంకా ఇంకొక మూవీ డాగ్స్ కి రిలేటెడ్ అయితే త్రిబుల్ త్రిబుల్ సెవెన్ చార్లీ ఉంటాది కదా ఇప్పుడు చెయ్ సర్లే మ్మ్ అది అయితే ఇంక హ్యాపీ గా క హ్యాపీ అంట వాళ్ళ పేరెంట్స్ అనిపోయింది డాగ్ వల్లనే నండి తను కూడా మ్మ్ డాగ్స్ నీ యూస్ చెయ్యడం స్టార్ట్ చేస్ స్టార్ంగ్లా తర్వాత ఐ మాక్ కన్ మీ నా లైఫ్ లో అంటే ఒక్క రోజు కూడా లీవ్స్ ఏ తీసుకోకుండా వర్క్ చేస్త ఉంటారు అయితే అందరు ఆయన తో ఉంటారు కదా పార్టనర్స్ ఆ వంకు అయితే వాళ్ళంతా ఎంప్లాయిస్ అందరూ తీస్ కుంట ఉంటడు ఒక్కరు రోజు కూడా లీవ్ తీసుకుంటుంది ఇంకా కుక్క పచ్చలేతే ఆ కుక్కని ఎన్నో సార్లు ఆ
ఆహా మస్తు సార్లు వదిలేస్తారు వదిలేసినా గాని వస్తాదది ఊర కుక్కే అన్నీ అన్నిీ మళ్ళా సేమ్ స్ట్రీట్ అక్కడిక్కడ మొత్తం చేసి వచ్చి మళ్ళీ ఇల్లకాడికే వస్తది ఇగ
మ్ మళ్ళా ఎప్పుడైతే ఈయన ఒకసారి యాక్సిడెంట్ అయి అనిచుంటాడో ఆ వ్యాన్ ఎంకా లుక్కుంట ఉంటంది అప్పుడు ఆయనకు అర్థం అయిపోతుంది ఇంకా ఆయన కోసం ఎవరు వచ్చినారు ఎవరు వచ్చినార అంటే ఆ వస్తుంది చూడను క్కాల ఇడి వాళ్ళు మాట్లాడుకుంటారు అంబులెన్స్ వాళ్ళు కుక్కలు కొని తెస్తారు
ద ఇడ కొంచెం
కు అప్పుడు అర్థం అయితది ఇది నార్మల్గా బిస్కట్స్ కోసమే కాదు నా తున్ ఉండడానికి వస్తుంది అనుకని అప్పుడ యాక్సెప్ట్
మ్ ఎడా దాన్ని ఈ కొన్ని రోజులు పెంచుకుంటుంటే దానికి హెల్త్ ప్రాబ్లమ్ ఉంటదిగా ఏదో క్యాన్సర్ ఏది ఉంటది లాస్ట్ స్టేజ్ మ్ ఒక ప ఏ దానిగ కాంపిటీషన్ మీద తీసుకో పోతాడు ఒక కాడికి బయట అంటే దానికి టీవీలో చూస్తే ఇష్టం అనిపిస్తుంది దాన్ని అవి చూడం గాన ఇట్లా ఇట్లా అరుస్తుంది ఈ ఆడికి ఎట్లాయి ఆ వేసుకోవాలని చెప్పి అప్పుూ ఏష్ మరి కోటడు
స్లో కాలికె
ఉ ఆ
హుమ్ స్నో కార్డ్ కి తీసుకొని పోతడు తీసుకుక ఇంక అక్కడనే లాస్ట్ ఆహ మధ్యలో ఒక కుక్ కలిస్తంది ఒక ఫ్రెండ్ కా దానికి కుక్క ఉంటుంది
ఉమ్
అది అరె అయినక ఫామిలీ ఎవడు ఉండదు యా ఆయనకి ఏ ఫ్యామిలీ ఉండదు ఈ కుక్కనే తోడు ఉంటది సో వాళ్ళిద్దరూ ఉన్నన్ని రోజుల్లో ఆ కుక్క ఆకుతుంది ఇంగ లాస్ట్ అది గిఫ్ట్ లెక్క త్రీ ఇయన్ సిక్స్ కప్స్ ఇచ్చ
ఊహు అవును మంచింగ ప
దూరమ
ఒట్టి ఫుడ్
మ్ అయి లాస్ట్ దానికోసం ఐదొ అది కూడ కట్టేసారు ట్ మూవీస్ సరే ఈ ఇల్ల పేర్లె అ బుక్కరిలి గయితె అ బుక్ ఎక్కువ ఫేమస్ అయిపోయింది మా సైయి ఇంకా నయను హుక్ అద్ కుక్క అది విగ్రహం కట్ ట్టేసాడు
హుహ్మ్ సరే హుహ్మ్ సరే ఉహు బాయ్